ఏం ఆట్లే ఆకలై తెచ్చుకున్న ఇంటి దగ్గర నీ
ఏం అస్సలు ఒక్కడు కూడా తాల
ఏమి
ఏమి అంటే ఏమో అంత హడావిడి అయిపోయింది
హు సరేలే నువ్వు వచ్చే ముందు రోజు ఆ డిస్కషన్ లో ఉ ఏంది
ఆ నిజంగా అస్ సలు మా అమ్ కూడా అన్నం తినేది కూడా ఆ విషయం తెలిసేసరికి మా అమ్మ అన్నం కూడా తినల
ఊరికే అంతా పెద్ద చాన్స్ పోట్టుకుంటే బాధ అయితదికె
ఊ సార్ మాకు తెలిదు మా నాన్న మాక్ పక్క సైలెంట్ వచ్చి ఇంట్లోకి చిన్నగా మాట్లాడుతున్నాడు
ఆఆ
సైగా ఏందన్ పోయి తర్వాత తెలిసింది ఇప్పుడు ఏమో ఆకలి అవుతుంది మధ్యాహ్నం ఏం తినలే పెరుగు కూడా వారు ఉప్పు చెప్పా కదా పెరుగు కూడా బాలేదని హలో హలో వినిపిట్ల వినిపిట్ల
హలో హలో మ బస్సు మళ్ళీ ఆగిపోయి కింది ఇప్పుడ చూడ కు మే ఎట్ట వస్తా వాయిస్ వినిపికునే ఎమ్మటే పోయి చూసిన
అప్పుడు నువ్వేం చేస్తావ్ కాల్ మాట్లాడేటప్పుడు ఇంకా ఆఫ్ చేసేసై స్క్రీను
స్క్రీన్ ఆఫ్ చేస్తాం మళ్ళీ తిరిగేటప్పుడు అంటే అట్లా ఇట్లా టచ్ అయినప్పుడు ఆఫ్ అయిపోతుంది కదా
అట్లా ట్లా ఆఫ్ ఆఫ్యింది స్కీన్ మొత్తానికి ఆఫ్ చేస్తే
షూ మీసో బ్రాన్ కలర్ ది పెట్టిన త్రీ పీస్ సేట్టు బలే వచ్చింది తెల్సా అసలా
అవునా
మా అమ్మ ప్రైజ్ చెప్తే నమ్మట్లా నిజంగా అంతే నా అంటుంది ఫైవు
ఆహ్
బంది పాకెట్ వచ్చింది ప్యాంట్కి నెట్ ట్ చున్నీ
చెప్పాలంటే ఏం బయట ఎందుకంటే ఆన్లన్ బెస్ట్
ఫుల్ కింద మీదకి బ్రౌన్ కలర్ మొత్తం అంటే నైట్ కదా ఆహ్ టెంపుల్ కదా కొంచెం ట్రెడిషనల్ గా ఉంటది
అవును వింటే బ్రౌన్
కాని బ్రౌన్ పెట్టినాం భల్లే వచ్చింది అసలు మెత్తగా ఉంది అయితే క్లాత్
ఆహ్ అట్ట రావాలంటే కూడా చాలా లక్ ఉండాల ఒక్కొసారి అసలు రావు
ఫస్ట్ టైమ్ నేను ఫైవ్ రివ్యూ ఫైవ్ స్టార్స్ ఇచ్చింది
అబ్బో
వాళ్ళు పాట్ పంపించిరు తెల్సా మీరు వచ్చే ఒకస్టార్ రెండుస్టార్ మా బిజినెస్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. దయచేసి ఒకటి రెండు స్టార్ శివ కన్య అని చెప్పి కార్డు వెస్టింగ్ కార్డు లాగా పెట్టించారు.
ఊహు మరి బాగుంటేనే కదా మనం
ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి పీ మీకు కావాలంటే మీరు రిటర్న్ అయి తెచ్చిస్తాము ఒక వన్ ఆర్ టూ డేస్ లో దయచేసి మూడు రెండు స్టార్స్ ఇవ్వకండి అని చెప్పి
కాదు బాగుంటే మనం కూడా ఇయ్యం కదా అలా
నేను ఎప్పుడ ఇలా అది ప్రొడెక్ట్
అదే బాగా లేకపోతేనే కదా అట్టిస్తాము
చెప్పులకైతే ఇచ్చిన ఎందుకంటే సైజ్ ఇష్యూ వచ్చింది దానికి
ఊ నాకైతే ఏం అర్ధం కాట్లే ఏం బాలేదు మధ్యాహ్నం ఏం తినిందిలే.
పెట్టుకోండి నా ఆర్డర్ ఏం చెత్తారు.
నిన్ననే వచ్చింది నాకడ వంద రూపాయలు ఉంది చేతిలో అంతే.
ఆ పెట్టుకో ఇగా లేనప్పుడు ఆకలికి ఉండేదానికన్నా ఎంచెత్తావ్.
అ వంద రూపాయలి. ఇప్పుడే చేసేసారు అనుకో మళ్ళ ఇంకోసారి ఎప్పటికి. డబ్బులు అడుక్కోవాలి.
నేను ఇంటి ముందే చెప్పేసి వస్తా నాన్న అబ్బయిలుందరూ వెళ్లిపోయినరు ఫుడ్ మరి దారుణంగా పెడుతున్నారంట దాని సిచ్యువేషన్ చెప్పేసి వస్తా.
రనే.
ఎస్ హా గెస్ చెయ్ నేను ఏంచేస్తున్నానో
ఏమన్నావు నువ్వు ఇప్పుడు గిన్నెలు కడుగుతున్నావా.
నీ బొంద.
ఆ.
వాటర్ తప్తున్నవే.
పడుతున్నావా తాగుతున్నావా.
ఫర్లికి
వరే మంచినీళ్ళు.
అయితే నీ అక్క మంచిని సారీ మంచి దాన్లకి ఎందుకు తప్తా మే వాటర్ పెడుతున్నామే వాటికే చీ కాదు తౌ నీల్. మే.
హలో.
చదానా మా పసుపుడకబెట్టే పసుపుడకబెట్టు అయ్యేము ఉండవు వాటికి ఫుడ్ ఉంటది తెలుసా వాళ్ళ ఫుడ్ మనకన్నా బాగుంటది. ఆ లేదు చిన్నప్. అప్పుడు తినేదాన్ని తవ్డూ.
చిన్నపుడు తింటారులే.
తల్ పిండి ఉన్నట్టు ఉంటుంది తెల్సా అది కానీ వాటికి ఏసీ చెనగ పిండి అంటే ముక్కజొన్న. పిన్న అంటారు.
మొక్కజొన్నది బానే ఉంటది లే.
ఆ పిండి ఇంకొకటి మనకు చట్నీ చేస్తారు చూడు హోటలల్లో.
ఇడియా.
చేణిక్కాయల చట్నీ మే.
ఆ.
దాంతో వచ్చేది.
ఆహా ఫుడ్ అయితే బాగుంటది అయితే వాటికి అయితే నీకు ఎప్పుడు గెడ్డి అయ్యే ఏస్ అంత
నువ్వు రోజు రైస్ ఏసుకుంటల్ల కూరళ్లల్లోకి మా పసుపు ఉడక పెట్టారు ఈ రోజు కొంచెం మా అమ్మోళ్లకి టైం లేదు అందుకనే నేనే రాస్తున్న పొద్దుటి నుండి
ఎక్కడికి వెళ్ళారు
చెప్పండి పసుపుఉడకబట్టారు ఈ రోజు అక్కడ నుండు
ఓకే ఏం ఉండక ఉడకబెట్టటమం చలా
ఓసి నీ మామకి ఇప్పుడు ఇవ్వు మరి ఛీ అల్లం ఉంటది చూడు కనీసం పసుపు చెట్లకు కాస్తదా భూమిలోంచి వస్తదా తెలుసా ఆ అది తీసి మట్టంతా ఎదలుకో టి తుంచి వాటిని తల్లి కొమ్ములు అని ఉంటాయి అంటే ఫస్ట్ మనం వేసింట ఉంటాయి చూడు అవి సపరేటు దానికి పుట్టిన పిల్లలు ఉంటలా మళ్ళీ గ్రోత్ అయింది రైజోమ్స్ అవి సపరేట్ చేసి దాన్ని ఒకసారిగా దీన్ని ఒకసారిగా వాటర్లో ఉడకబెడతారు
ఉడకబెడితే మనకి తయారవుతాయి అవి ఎండబెట్
ఉడికిన తర్వాత దాన్ని ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దాన్ని పాలిష్ చేయాలి పాలిష్ చేసి మార్కెట్ కేయ్యాలి అప్పుడు నీకు ప్యాకెట్లలో పసుపుపొస్తాది
వాళ్ళు అదే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తయారు చేసి
ఆ ఎంత ప్రాసెస్ ఉంటది మనకు వచ్చే పసుపుకి
ప్ర దానికి అంతేగా మనకు తెలిదు ఈజీగా వచ్చేస్తుంటే కాబట్టి
దీనికి మళ్ళీ ఇద అయిపోన తర్వాత బెండ అక్కే చెట్లు కావాలంట మ్ ఖాలిగా ఉండయ్య మును ర్లేఅని గట్ట పనులని చేపిన ఎండ కాలం కానీనే కాదు రా ఒక ఇరవై సెంట్లు వేసుకుంటే చ
మళ్ళీ నెట్ ఆఫ్ అయిపోయిందా హలో నెట్టు నెట్టు నెట్టు అయిందా ఎస్టేట్ పని
శృతి హలో ఆ నెట్ అయిపోతుంది అర్థం కావట్లే
నెట్ అయిపోయిందా
అయిపోయింకా అ ఆఫ్ అయిపోతుదా అర్థం కావట్లా
ఇ పాత నడతంద ఈ
బ బ ఉ
ఎట్ట ఇప్పుడైనా వచ్చింది టైం అ టైమ్ ఇంకా టూ మినిట్స్
ఉ ఇన్న ముందగ్గడ అంతల్ ఆస్ట్ మినిట్ లేకపోతే ఇప్పుడు పది అయిపోయిండయి నివి
సరే సూర్య సార్ అడిగితే చెప్పు సార్ అమ్మాయికి హెల్త్ బాలేేదు కింద పడిం హెల్త్ బాలేదని చెప్పు ఏం బాలేదంటే, కాలు బనికింది అని చెప్పు, ఇంకా ఫీవర్ అని అడిగిననుకో ఫ్రీవరకోన్ కావుని ఏమకతుంది డైలాగు్లు అన్ని వేస్తాడు మళ్ళా, అందుకే మ నాళకి కూడా ఫీవర్ అని చెప్ పొద్దునాన్న హెల్త్ బాలేదు అని చెప్ప అని చెప్పిన
ఏ ఎ హెల్త్ బాలేదు ద అన్నీ అడుగుతుడు అది కూడా చెప్పు
అది మాత్రం నిజం మే సాయంత్రం చెప్తా ఈ రోజు ఎట్ట చెయ్యడని నమ్మకంతో బుధవారం కాని బేస్తవరం గాని చేస్తాడులే చెప్పు అని చెప్పిన
సున్నా రేపువస్తారేమో చాల వర
ఊహూ వీళ్ళు రేపు స్టార్ట్ అవుతారంట అదే పర్వీన్ స్టాటవ్
ఆ రెహనా ఈరోజు సాయంత్ర లోపు వచ్చిందండి
హ్మ్ లక్ష్మీ ఎప్పుడుబోద్ దంట
నాది నెక్స్ట్ మంత్ ఐమన్ పిల్చాడిరోజు నువ్ బోలె ను బాలేదా ఇంటికన్న ల్యాబ్ లో నువ్ వాలెద్ అహ తెలుస్తే గాదు పేపర్ ఇసె అదే టెస్ట్ రాసమని జెప్పాను గదా ఆ పాప రీతను బొ తే నువ్వు బోలేద ఇంటికని అడిగడంట లేదు సార్ అని జెప్ పిందె ఎందుకు బాలేదు అంటే నేను నెక్స్ట్ మంత్ బోవాల్స్ సరే అని జెప్పిందంట ఎవరు ఇస్తున్నారు నీక్ పర్మిషను అనినన్
అ ఏమి చెప్పలేద్ సార్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది సార్ అని చెప్పకుండా ఆ
ఇట్లుంది వెళ్ళాలి సార్ నెక్ట్స్ మంత్ అని జెప్పిందంట నీకెవరిసున బ్ పర్మిషన్ అని అడిగాడంట మీరే సర్ అనిందం ట నవ్వుకుంటుందంట జోగ్గానే మాట్లాడింది.
ఆ అయ్ ఆ రోజు ఆయమ్మి చేసిందానికి బీపి లేస్పోయింది ఆయనకి.
ఇంగ ఆయనక్ గుర్తు గూడలేదు ఇలా అదిగటి వెరిగింది మళ్ళీ
ర్చిపోవడమే మంచిదిలే తండ్రోడు అంటే
అమ్మో సంవత్సరం కాదు మొత్తం గుర్తుపెట్టుకుంట్రూ మళ్ళీ వాయిస్ కట్ అయింది టైం అయిపోతందమే ఏంద్మే ఊర్కనేనె టై పోతుంది ఇగ
వయి పిచ్ లే
అయిందాయె అను